హలో హలో బాగున్నారండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఉమ్ ఏం జేస్తున్నారండి అయిపోయినయా పనులు ఫ్రీగా ఉన్నారా
అవునండి ఇప్పుడే లంచ్ ప్రిపేర్ జేయడానికి వెళ్తున్నానండి ఇంకా కాలేదు లంచ్ చేయడం టిఫిన్ మాత్రమే అయిందండి
అవునా టిఫిన్ ఏం చేసిరండి
నేను ఇవాళ మాది ఫెస్టివల్ అండి రంజాన్ కన్నా త్రీ డేస్ బి ఫోర్ ముందు వస్తది ఆ ఫెస్టివల్ కోసం ప్రిపరేషన్స్ చేస్తున్నామండి వాళ్ళ మాది జాగారం ఉంటుంది నైటు
అవునా అండి
పెద్దలకి మొక్కేది ఉంటది
ఉమ్ హూ
దాని కోసము ఫెస్టివల్ కోసము రెడీ అయితున్నాము అండి
అవునా అండి ఉమ్ హూ ఏమన్నా ఏమన్నా విషయం విషయాలు చెప్తరేమో ఫ్రీ గున్నారు అనేసి కాల్ జేసినా అండి ఏమన్నా మీకు తెలిసిన విషయాలు ఏమన్నా
దేని గురించి అండి తెలిసిన విషయాలంటే
దేని గురించి అంటే టెంపుల్స్ గురించి ఈ శిల్పుల గురించి శిల్పి ఆ టెంప్ అంటే ఇప్పుడు విగ్రహాలు చెక్కడానికి శిల్ శిల్పులు ఉంటారు కదండి. ఆ శిల్పి విగ్రహాలని ఎంత బాగా చెక్తాడు.
అవునండి మా ఊర్లో కూడా ఒక టూ ఇయర్స్ అయితుందండి.
అవునా నే ఆ గు
బాగా మంచిగా విగ్రహాలని చెక్కారండి. గుడి చాలా బాగుంటది. అ అన్ని దేవుళ్ళ గుళ్లు దాంట్లో ఉన్నాయి అని అంటారండి. మేమైతే లోపలికి వెళ్ళలే గాని జనాలు అంటారండి. గుడి బాగా కట్టారని చెప్పి పేసి
అవునవునండి మా దగ్గర కూడా టెంపుల్ కడుతున్నారండి. బాయట ఎంత? బాగా డిజైనింగ్ చేస్తున్నారంటే, నెమలి నెమలి పించంలాగా ఇట్లా మళ్ళా కృష్ణుడు పిల్లన గ్రోవి పెట్టుకొని ఎట్లా ఉంటాడు అలా ఇంకొక్క అంటే ఇట్లా మనది ఇంకొక ఏంటంటే ఇలా శివలి శిలింగము ఒక దగ్గర శివలింగం అంటే ఓ పది పదిహేను అట్లా మంచిగా చెక్కిరు బయటికే కనిపించేటట్టు బయట అది వాళ్ళు ఉంటది కదండి బయట నుంచి ఆ మంచిగా చేసిరు. సు రు కనబడుతుంది అది గోడ మీద చెక్కుతు న్నారు తర్వాత త అది గుడి ఉంది కదా గోపురం గోపురం పైన అయి అయితే రాముడు సీత విగ్రహాలు ఎంత సూపర్ గా అంటే, రియల్ గా చూసినట్టు అనిపిస్తుంది. అంతా బాగా చెక్ మంచిగా బయట కలర్ వేసిండ్రు సూపర్ గానబడుతుందండి. మా టెంపుల్ కూడా
ఎప్పుడు అండి అది విగ్రహ ఆవిష్కరణ గుడి
ఇంకా టైమ్ పడుతుంది కావచ్చ అండి. సిక్స్ మంత్స్ వన్ ఇయర్ దాకా పడుతుంది అంటున్నారు.
మ్ హూ
తనీ సూపర్, రా మస్త్ కనబడుతుంది అసలు కంప్లీట్ కాకముందే మంచి. కాపాడుతుందని తర్వాత అయితే ఇక ఫుల్లు కంప్లీట్ అయిన తర్వాత కలర్స్ వేస్తే ఇంకా సూపర్ గా కనబడుతాది. విగ్రహాలు అయితే అ ఒక్కొక్కటి రాముడు, సీత, హనుమంతుడు ఆ అన్నీ కృష్ణుడు అన్నీ ఉన్నాయి రాధ రుక్మిణి అన్ని పైనకే కనబడుతున్నాయి. లోపలికి వెళ్ళక ముందే గుడిని చూడంగాని అని కనిపిస్తున్నాయి.
అవునండి అంటే మన సంస్కృతిని ప్రతిబిం ప్రతిబింబించేలాగా తీర్చిదిద్దుతున్నారన్న
అవును అవునవునుంచి గా కనిపిస్తున్నాయి గ్రహాలు. ఉ ఉందునా అండి
మీ దైవము తిరుపతి కదండి. అందరూ ఖచ్చితంగా తిరుపతికి వెళ్ళాలని అనుకుంటారు మీ దగ్గర.
శివుడే ఎక్కువ ఇష్టపడతారంండి అందరూ.
అవునా?
అన్నిటికన్నా పెద్దది తిరుపతి అండి.
మ్ హూ
తిరుపతికి అంటే ఇక మొక్కుకున్న వాళ్ళు వెళ్తారు శివున్ని అయితే అయితే ఇ ఆరాధించని వాళ్ళు పూజించని వాళ్ళు ఎవ్వరు ఉండరు. శివుడు మేను శివుని తర్వాతే దేవుడైన
అవునా అండి మ్ మరి శివునికి పండగలు శివరాత్రి
శివరాత్రి ఆ అవునండి
అవునండి బాగా ఫోన్లొస్తున్నయి మీ ఇంట్లో
హహ అవునండి మా డాడీ సెల్ దిస్ కొని ఒచ్చినాండి డాడీ సెల్ల్ కా రింగ్ అయితాంది డాడికిచ్చేసి రావాలండి ఇగ
వంట చేసారండి
ఆ వంట గ్యాస్ అయిపోయిందండి మాదివాళ గ్యాస్ అయిపోతే ఆ అమ్మ వాళ్ళ ఇంటికి ఎళ్ళండ్రు పిల్లలు
మ్హ్ గ్యాస్ మరి దొరుకుతుందా గ్యాస్ కొరతా ఉందని అంటున్నారు
అదే ఇవాళ నిన్ననయితే మా ఆయన దొరకదు ఇవేళ సండే కదా ఇవేళ కను కుంటా అన్నారు డ్యూటీలో బిజీ బిజీ ఉన్నర్ ఇగ రేపే అయిత దేమో అండి
బుకింగ్ సెల్తొ చేసేయాలండి బుకింగ్ సెల్తొ చేస్ స్తే ఒచ్చేది రాన్ది
అయితే లేవంటండి బు
అవ్వట్లేదు మాది గుడ అట్లనే అయింది అవ్వలేదు చూపిచింది గని తెల్లవారే గ్యాస్ వాళ్ళు మీకు ఒచ్చిందని చెప్పి తెచ్చిచారండి
అవునా ఈన గూడ బుక్ చేస్తే బుకింగ్ అవ్వట్లేదండి అనే తన్నరు
ఆ తెలిసిన వాళ్ళు ఎవరైనుంటే మన
ఆ ఇవాళయితే సండే మళ్ళీ రేపు రేప్ జేసి చూడాల్ ఇగ
అవునండి గ్యాస్ లేకపోతే కట్టెల పొయ్యి వెట్టేది ఉందా అండి మీకు
లేదండి మాకు లేదు లేదు కట్టెలు గుడ లేవండి మాకు దొరకయి అసలు మా సైడ కట్టెలు దొరకయి
అవునా మ్హ్
కట్టెల్ అసల్కె దొర్కయి ఆ టవల్ ఎక్కడ ఉంది నాని మ్ హలో
హా చెప్పండి
ఆ ఇంకా ఇంకేంటండి కొత్త విషయాలు
కొత్త విషయాలు మీరే చెప్పాలండి కొ
జానపద జానపదాల గురించి ఏమన్న ఐడియా ఉందా అండి
అవునండి జానపదాలు అంటే ఓ ఒగ్గు కథలు బుర్ర కథలు అవి చరిత్ర చారిత్రకమైన కథలు చెప్తా ఉంటారు కథల రూపంలో అది యాక్చువల్ గా పాత కాలంలో బాగా నడిచేదండి
మ్
ఆధునిక కాలంలో ఫోన్లు సెల్లులు అన్నీ రావడం టీవీలక్ అత్తుకుపోడమే జరుగుతుంది
అవునండి
హ మే మా నానమ్మ అనేది అన్నట్టు రాత్రిపూట అయితే మేము మాకు కథల రూపంలో చరిత్రని చెప్పే వాళ్ళు రాముడి కథ సీత కథ వనవాసానికి ఎందుక్ ఎళ్లారు ఏంటి అనేసి బోధించేవారట అండి కథల రూపంలో
అవునండి మా దగ్గర గూడ రామాయణము వేషాలు వేసిండ్రు కొంతమంది ఒక గురువు వచ్చి నేర్పి పిచ్చిండు ఇప్పుడు కూడా ఇస్తారట అండి గుడి ఓపెనింగ్ అప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు మా ఊర్లో వాళ్ళకి పెద్ద వాళ్ళకి
ఉమ్
గుడి ఓ పనింగ్ అప్పుడు నాటకం చేపిస్తారంట
అవునండి అవును మంచిది అట్లాంటి పిల్లలకు అప్పుడు ఈ సినిమా పాటలు అవే అలవాట అయిపోయినాయి అసలు పౌరాణికం అంటే ఏం మిటి జానపదాలంటే ఏమిటి పాత కళలన్నీ కూడా ఈ ఈతర తరం పిల్లలకి తెలివట్లేదండి
అవునండి
మన మనము మధ్యతరంలో ఉన్నాము ఇటు పాతకాలాన్ని చూస్తున్నాము ఆధునిక కాలాన్ని చూస్తున్నామా మన తరమే అదృష్టవంతుద అన్నట్టుగా అనిపిస్తుందండి ఎందుకంటే ఇప్పుడు రాను గాను పిల్లలకి సంబంధాలు మానవ సంబంధాలు ప్రేమలు ఆప్యాతలు కూడా తగ్గిపోతున్నాయి ఇప్పుడు ఇంతకు ముందు జాయింట్ ఫ్యామిలీ ఉండ లేదండి నానమ్మ తాతయ్య పెద్ద నాన్న బాబాయ్ బాబాయ్ పిల్లలు అందరు ఒక చోటు పెరగడం వల్ల ప్రేమలు బాగా
అవునండి
ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ అవ్వడం వల్ల సొంత వాళ్ళే ఎప్పుడో ఒకసారి కలుసుకుంటున్నారు సంత్సర కసారి పిల్లలు తల్లిదండ్రులకు దూరం అయిపోతు తున్నారు
ఉమ్
చుట్టం చూపులాగా వచ్చిపోతున్నారు పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర
అవునవునండి మా దగ్గర స్వాధ్యాయాన్ని ఒక కొంతమంది వచ్చి వచ్చి డైలీ మంగళవారం మంగళవారం శ్లోకాలు నేర్పించడం ఎట్లా ఉండాలి మం అనేసి పిల్లలకి పెద్దలకి నేర్పిస్తారండి అ తే పా ప్రతి ఇయర్లీ ఇయర్లీ ఆన్యువల్ డే లాగా ఒక ప్రోగ్రాం పెడతరు అప్పుడు పిల్లలకి శ్లోకాలు నేర్పిచ్చి ఏదైనా ఒక కథ ఎంచుకొని ఆ కథలోని పాత్ర త్రల ఆ పాత్రలకు డైలాగ్స్ శ్లోకాలు పిల్లలకు నేర్పిచ్చి ఆ ప్రోగ్రాం పెడతారు వసంత ప ఆ వసం ఉత్సవం అనేసి అయితే అప్పుడు ఆ దాంట్లో పిల్లలు కూడా పాల్గొంటున్నారండి
అవునా
శ్లోకాలు చెప్తారు డైలాగ్స్ చెప్తరు నాటకం మా ఊర్లో వాళ్ళందరు కూడా వెళ్ళి చూస్తారు ఒక స్టేజ్ వేసి మంచిగా పెద్దగా అందరు జనాలు అందరు కూర్చునేటట్లు చేర్సేసి మంచిగా చేస్తారు నాటకం మొన్న రీస్
పర్వాలేదండి మీరు కొంచెం గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వందలో ఒక ముప్పై నలభై శాతం అయినా కూడా మీ పిల్లలు ఇవన్నీ చూడగలుగు సిటీ లో ఉన్న పిల్లలకు అవన్నీ తెలిదండి ఈ పౌరాణి
హలో చ సరే అండి మళ్ళీ మాట్లాడతా మేడం ఫోన్ చేసింది మాట్లాడత
హా మేడమ్ చెప్పండి
ఇంకా ఇంకేమేమి కథలు జరుగుతాయి మీ ఊర్లో
ఇగ మా పిల్లలు అట్లా ఇగ రెండు మూడు సార్ల చేసిర్రు మంచిగనే శ్లోకాలు కూడా ఆ మం చ్చిగా చెప్పిళ్ళు వాళ్ళకి స్టాటీంగ్ అసలు పలకడానికి కూడా రాలేదు.
ఆ
ఇప్పుడు మాత్రం ఆ శ్లోకాలు వాళ్ళు చెప్ త్తా ఉంటే ఇది మనకు పలకడానికి వస్తదా మాకే అన్నట్టుగా అనిపిస్తది ఇప్పుడు అంత బాగా చెప్తున్నరు శ్లోకాలు
అవునా అండి పర్వాలేదండి చాలా మంచి పని పిల్లలకి నేర్పియాలి మన సంస్కృ తన్నది వాళ్ళకి తెలియలా తెలియాలి కదా
అవునవును భగవద్గీత శ్లోకాలు మంచిగా చెప్తున్నారు
అవునావును అవునండి వెరీ
హ్మ్ భగవత్ అవును భగవద్గీత బుక్ కూడా వాళ్ళు ఇచ్చిర్రు వీళ్ళకి పిల్లలకి బుక్ కూడా ఉంది కానీ, బుక్ చూసి చదవారు పిల్లలు గాని డైలీ సండే సండే వాళ్ళే వాళ్ళ ఇంటికి పిలిపించుకుంటరు ఇక్కడ మా దగ్గరనే అయితే అక్కడికి వెళ్ళి అయితే వాళ్ళు ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా శ్లోకాలు నేర్పి
అవునండి చాలా మంచి పనండి
హుహు ఓకే అండి థ్యాంక్ యూ అండి ఇంతసేపు మాతో మాట్లాడినందుక్ ఓకే